హలో బాగున్నావా
నేను బాగున్నా నువు బాగున్నావా
హ్మ్ బావున్నా ఏం చేస్తాన్నావు.
ఏమ్ చెయ్యాలె కాళీ నువ్వు
నేను కూడా కాలీ నే మా అమ్మ తినే తినకే వంట చేసింది ఇంగా కొంసేపు తర్వాత పోయి తినాల ఇంకా
అమ్మ
మీ అమ్మ వంట చేస్తాన్నారా
చేస్తుంది.
హ్మ్ ఉ ఏం చేస్తున్నాడు.
ఏం చేయలే వంటకామ్ ఇంకా వంకాయ తాలింపు రసం చేస్తంది. హ్మ్
వంకాయ తాలింపు అదెట్లా చేశారు. వంకాయ తాలింపు
వంకాయ తాళింపా కోసేసేది ఆయిల్ లో ఇంకా తెలిసింది కదా ఆ ఫ్రై చేసిది ఇ సాసొల్లు, కరేవేపాకు వేసేసి ఫస్ట్ మళ్ళా కోసిన వంకాయలు వేసేసి, ఆ పొడి పొడి లాస్టు కి పొడి ఎస్తా బాగా ఫ్రై అయిపోయినంక ఇగా సరి పోతుంది అన్నప్పుడు లాస్ట్ లో చినిగింజల ప్ పొడివేసి మళ్ళా అట్లా కొంచెం ఆ పొడి వేసేసినాక ఎక్కువ సేపు పెట్టకూడదు. ఒకసారి అలా ఇలా అనేసి దించేస్కుంటే అయి పా
మ్మ్ ఎక్కువ సేపు పెట్టి అవి ఇద అయిపోతాయి అతుక్కొని అతుక్కు పోతాఏమో గద
తయ్ మ్మ్ ఆ అతుక్కపోతాయ్ అలాగే చానా గాట్ ట్ స్తుంది కారమేస్తాం గదా అప్పుడే
ఆ ఆ
ఇంగాటస్తది
మ్మ్ మా ఇంట్లో అసల ఆ తాలింపే చేయరు వంకాయ్ తాలింపు మ్మ్ ఇంతవరకె ఎప్పుడు చేసిందే లేదు ఏమంటే వంకాయ చట్నీ ఏ దేందో కాల్చి చేస్తారు వంకాయ్ తో
అవునా బాగుంటుంది ఇది
మళ్ళ చింపుర్తా అంటారు దాన్ని
మ్మ్
అది కూడా వంగాయతోనే చేస్తారు మళ్ళ వచ్చి వంకాయ్ కర్రీ చేస్తారం
వంకాయ్ కర్రీ నూనెంకాయ్ బాగుంటుంది కదా నాలుగు ఇలా కోచ్చి హ్మ్ నాకు చా నా ఇష్టం ఆ కర్రీ
నేను మొన్ననే రీసెంట్ గా చేసిన అది కర్రీ
ఆహా వచ్చాని కీ
మ్మ్ వచ్చు
మ్మ్
ఎప్పుడైన చూసుకొని వస్తాలే ఫాస్టింగ్స్ అయిపోని మ్మ్ ఈ వంటలు ఏం చదవలే ఇంకా ఇంకా ఇది అబ్జర్వేషన్ ఉన్నది రాసుకోవాలి కొంతసేపు తర్వాత రాద్దామని ఉన్నా
ఔనా
ఈ జాబ్ మాత్రం ఏఐ మాత్రం రీప్లేస్ చేయదు కదా వంటలు చేసేది ఇల్లు ఊడ్చేది బోకులు కడిగేది
ఇచ్చేసారనమాట అది ఏఐ ఏ ఏఐ రి ప్లేస్ చేయదు ఇంగా
ఆ ఎందో రాను రాను ఏఐ అంతా రీప్లేస్ చేసేస్తుంది ఏఐ అంతా రీప్లేస్ చేసేస్తుంది అంటారు ఏం రిప్లేస్ సేస్సుంది. ఏం జేయదు మనం మనమే వుడ్చుకోవాల మనమే వంటలు చేసుకోవాలా. మనమే బొకులు కడుక్కోవాలా.
ఉమ్ అంతే ఉన్నాయి కానీ చాలా ఫైనాన్ చిల్గి అఫ్ఫోర్డ్ చేయాలి కదా అందరూ
చేయలేదు అసలు మనం చేసినట్ అట్ అసలు అవి చేస్తాయా చెప్పు మనం వేసేవి
హ కరెక్టే నా మమ్మీ చెప్పలే ఇదీ చే అది చేయ్యని అద ఒక పనిగా మారల మల్ల అప్పుడు
అసనే తీసుకో ఇప్పుడు దోస ఏయింది అది వేస్తుంది. ఎంత పల్చగా పేపర్ టిష్యూ పేపర్ కంటే పలుసగా ఉంటుంది. మళ్ళ అంత పలుసగా అంటే, ఏం బాగుంటుంది దోశ.
ఊ ఓకే
అదేందో అదేందో మిషన్ వచ్చిందమ్మా దోశకి
ఓహో
ఉమ్ హు
ప్రింటింగ్ మిషిన్ లాగా ఉంటుంది కదా అద్
ఉహు అవును
అది పక్కేస్తారు ఇట్లా కాలి కింద పడిపోతుంది. ఆ గుర్తొచ్చింది ఇన్స్టాలొ చూసిన నేను
చీ బోకులు కడిగేకి డిష్ వాషర్ ఉంది. అది కొనాలంటే థర్టీ టు ఫార్టీ థౌజండ్ ఆహా నాకు తెలిసినంత వరకు నీకు అయిటుందేమో
ఉ
ముందు కాలంలో ఆ డబ్బుల్కి ఎంతో ఎంతో ఇంకా ఐదు రూపాయలు ఇస్తా అండే, ముందు వేరే వాళ్ళొచ్చి బొగ్గలు గడిగిపోతాంట్రీ. మా డాడీ వాళ్ళ కాలంలో
ఊమ్
మన కాలంలో హ్ లేవులే మన కాలంలో ఇప్పుడు ప్చ్ ఎంత మనకిచ్చిన సాలరీ ఇప్పుడు ఊమ్ సాఫ్ట్వేర్సుకి ఇచ్చిన సాలరీ వాళ్ ఇయల ఇంగా
నిజమే
ఊమ్ అంన్
చానా మంది ఏం చేస్తున్నారో తెలుసా అట్ల ట్లా ఉద్యోగాలు చేసుకొని కూడా అన్ని వాళ్ళ ఇంట్లోనే చేసుకుంటున్నారు. ఎందుకంటే మన సాలరీ అంత వాలకి సరిపోతుంది.
ఊమ్ ఊమ్ ఈ రోజు వచ్చి ఏమైందంటే వేరే అంటే ఇట్లా ప్చ్ చిన్న చిన్న పనులు ఏమైన్నా ఉం అంటే క్లీన్ చేసి వే వేరే అన్నా చేస్తాడు ఆ అన్నని పిలిచినాడా మా డాడీ
ఉమ్
పైన మాకి కన్స్ట్రక్షన్ జరిగింది. కొంచెం మోల్డింగ్ వేస్తున్నాం మేము ఇంటి పైన
ఆ
అది చెత్త చెత్త ఏమాట్టీ అ ఇవి అ ఉమ్ ప్చ్ కంకర అవంత అట్లే ఉం వుంది మ్ మోల్డింగ్ కింద బడి అం తా అట్లే ఉందని మా డాడీ ఏం చేస్తాడంటే అట్లా క్లీ క్లీన్ చేసేయి ఏం లే అద్దం నేనే క్లీన్ చేసేసిన పైన అంతా
ఆ
ఇ అద్దం అద్దం మిద్దునంతే
ఊమ్
క్లీన్ చేసే అంటే ఆ చేస్తాను అంత చూసుకొని మొత్తం ఇంకా చ ఆ సరౌండింగ్స్ లో కూడా ఏన్నో అది ఇటుక లవంతా పడింటే ఎత్తయి అని చెప్తే అన్న ఎంత అడిగినాడ్ తెలిసునా థౌసండ్ రూపీస్ అడిగినాడు
ఓయమ్మా ఊమ్
ఊమ్ త నేనేే షాక్ నా నాకన్నా ఇచ్చిండే నేనన్నా క్లీన్ చేసేండు థౌసండ్ రూపీస్ అన్న వచ్చేదు మొత్తం క్లీన్ చేేసన్న బట్ త్తడే టైమ్ లోనే క్లీన్ చేసేసిన మా డాడీ అనుకోని ఉన్నాడు ఒకసారి అంటే చెప్పినాడు నీ బెడ్ పెట్టేకీ పిలిచి పైన తినిపిస్తానూ అని అందరికీ ఒవ్వ స్టార్ నేమో లే అని నేను ఎగ్జైట్మెంట్ తో క్లీన్ చేసేసా అద్దం మీద్దీ చూస్తే ఇంకా ఆడ కుదరలా
ఆ హా వ వళ అయిందా
లేదు ఎన్నూ తౌసండ్ ఇస్తారా చెప్పు ఎవరన్నా మా డాడీ లాస్ట్ ఫోర్ హండ్రెడ్ ఇస్తా అన్నా ఆఫ్టర్నూన్ కల్లా అయిపోతుంది. మార్నింగ్ వస్తా ఆఫ్టర్నూన్ కల్లా అయిపోతుంది.
ఉమ్
అంత డిమాండ్ చేసన్నరు వాళ్ళు
ఏం చేయలేం
ఇంగెన్దో రాన్ రాను మనుషుల్ కీ తిండి ఏం అవసరం లేదంటనే టాబ్లెట్స్ తో బ్రతికేస్తారంటనే అవునా
వంట్లో చంద మల్లన తెలీదు ఈ విషయం
హ్మ్ ఆనుంచి చెప్తానున్నారు ఇంజెక్షన్ తో టాబ్లెట్స్తో బ్రతికేస్తారంటా
ఉమ్
అంత టెక్నాలజీ పెరుగుతుందంటా మొత్తం ఏఐనే అంటా ఆ ఏఐని వాడిగ్గూడ మనషు ఉండాలీ కదా
హు ఉండాలా
ఉ మొత్తం రోబోట్స్ ని చేసు
ఏఐ మన జాబ్స్ ని రీప్లేస్ చేస్తుంది అన్నారు కదా ముందుకాలంలో కరెంట్ ఒస్తే అట్లే చానా మంది అట్లా పని చేస్తా ఉన్నారు కదా చానా మందీ వల్గే మన్ వాళ్ల్ పన్లన్నీ ఎళ్లిపోత్ తాయ అన్నారంట కానీ ఎలక్ట్రిసిటీ వచ్ వచ్చినప్పటి నుంచి ఇంగ చాన పన్లు వచ్చిం
హ్మ్ అవును కదా అంతే కదా ఇంకా
అట్లే ఏఐ కూడా రిప్లేస్ అయితాయి అంటున్నారు కానీ ఏఐ వచ్చినాక ఇంగా చానా వస్తాయేమో అంటన్నారు మళ్ళా
హ్మ్ ఇప్పుడు ఏఐని గూడ తయారు చేయాలంటే ఒక రోబ ఇని కూడా తయారు చేయాలంటే మనుషులుండల్లా లేదా చెప్పు ప్పు
ఊ కచ్చిత ఉండలా
ఇంజనీరింగ్స్ ఇంజనీరింగ్ వాళ్ళు ఉండాల ఈసీ వాళ్ళు ఉండాల ట్రిపుల్ ఈ వాళ్ళు ఉండాలలా మెకానికల్ వాళ్ళు ఉండాలలా
ఉ
అందరూ ఉండాలి ఇల్లు కట్టుకోవాలి అన్న సివిల్ వాళ్లని ఏం రోబోట్ కట్టేస్తుందా ఇల్లు
కరెక్టే
ఉ సిఎస్సి వాళ్ళకి అది ఎన్నో అవన్నీ చేసుకునేకి అది పనికొస్తుంది అంతేగాని మనకు అసలు ఎన్నో ఒక్కొక్క ఫీల్డ్ లో పనికొస్తు ఉన్నంత కొన్ని కొన్ని చోట
ఉ అవును
హుఊఊఉ మనకి రాను రాను ఇంకా జాబ్స్ పెరుగుతాయి అంట ట్రిపుల్ ఈ కి ఈసిఇ కి చాలా చోట్ల విన్నా నేను
ఆ అవును అంటన్నరు ఇప్పుడు ఏ చ్చింది కదా అట్లా సి ఎస్ సివలి జాబ్స్ ని రీప్లేస్ చేస్తుంది తిండ నువు ఉ మన యువతరం చేయలేదేమో
ఊ ఇంకేమి
చెప్పాలి ఏం చేస్తున్న తిన్నావా
తినాల ఇం కొంసేపు వెయ్ ఇంకేం సేప్ పోయి తింటా
ఓహో
ఉ చేసేసిందా మీ అమ్మ వంటా
ఉ చేసేసిందేమో నేను బయట ఉన్న ఆది మా బాగగలి పక్క పక్కన ఇల్లులే
ఒహో ఈ బాబాయ్ అంటే మీ డాడీ వాళ్ళ తమ్ముడా
ఆ తమ్ముడు
అ
మా బాబాయ్ వాళ్ళు ఇప్పుడు ఈ ఇంట్లో లేరనమాట గోల్కొండ అనేసి చెప్పి ఆ చెప్ ఏంటా కదా ఆ అక్కడ ఉన్నారు మళ్ళీ మాది గురంకొండ పక్కన ఉన్న విలేజ్ ఇంకా టెన్ కిలోమీటర్ సుంటుంది
ఆ ఆ
వాళ్ళ ఇంట్లో కూడా మేమే ఉంటాం మనము
హా హా హా ఇగంతేలే రిలేటివ్ అంటడి వాలిలు గూడా మందే మనీలు గూడ వాల్దే
ఆ ఎక్సామ్ టైమ్ లో అయితే ఈ తొనే ఉంటా ఇంకా మమ్మల్ని మాట్లాడు కుంటున్నారనేసి సర్లే అని బయటకు ఒచ్చిన ఈంటికి
అంటే పక్కపక్కనే అతుకొని అతు
పక్క పక్కనే గోడ దూకితే బావయ్ వాళ్ దీ ఈ పక్క గూడా దిగితే మాదే
ఉహు ఏమైతే బాగుంటుంది గద కానీ ప్చ్ కొన్ని కొన్ని సార్లు కొంతమంది గొడవలు కూడా జరుగుతాయి అట్లా కలిసిమెలిసి ఉంటే
హ్ ఖచ్చితంగా.
త్తా విడిపోయింది.
ఒకే అంతేలే మా బాబాయి మేము బానే ఉంటాం. కానీ మా పెద్దప్పా కూడా ఉన్నాడు మాకు. కె
హ్
అలకి మాకేం కాదు. చిన్నప్పటి నుంచి నీతో ఆడు క్లాస్ లో
మే మాట్లే ఇప్పుడు మా అన్న వాళ్ళ తో మా అన్న ఉన్నాడు కదా కాలేజ్ లో వాళ్ళతో అసలు మధ్యలో ఎన్ని ఇయర్స్ ఆపేసినమో మళ్ళా కరోనా టైమ్ నుంచి మాట్లాడుతాంది వాళ్ళతో.
ఆహా.
హ్ నేను థర్డ్ క్లాస్ లో ఉన్నప్పుడు నిలిపేసింది వాళ్ళతో మాట్లాడేది. మళ్ళా నేను డిప్ లమ్ టెన్త్ ఎండింగ్ లో ఏమో మాట్లాడింటి.
ఆహా
ఇంకా ఏమైతే ఇంట్లో అందరు బావున్నారా.
ఆ బావున్నారు.
హ్ సరే అయితే. అబ్జర్వేషన్ రాసు కోలా తినేసి మళ్ళీ చేస్తాను.
ఆ సరే బాయ్.
హ్ బాయ్.